హలో హలో ఆ బాగున్నారాండి
ఆ బాగు వరలా అందారు హలో
ఆ బాగున్నా అండి ఆ వినిపిస్తానండి బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి ఊరికే ఖాళీగా అంటే ఖాళీగా తిరుగుతున్నాను అంటే ఒకసన్న అయిపోయి అయి తిన్నా మ మీ తన్నారా
ఆ చిన్నమండి
ఏం తిన్నారండి
మేమా మీ రైస్ బజ్జీ చేసారంండి పిజీ ఫుడ్ ఇంకా తెలిసిందే కదా ఏం బాలేదండి కొంచెం తిన్నామ అంటే అవును హీరో ఏం తిన్నారు
మేము ఏదో ప్రసం చేసారంండి తినలేక తినలేక తినాల మేము కూడా పీజీని అసలు ఈ పీజీస్ లో ఎలా చేస్తారు అసలు అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తారుో కూడా అర్థం అవ్వదు అంతా మిగిలి పెట్ పొన్ క చస మిగులు పెట్టుకుని ఏం చేస్తారు ఏో తెలియదు కాగానీ మన
తీర్ స అయితే నా కాలేజ్ సైడ్ అయితే పి పీ అంటే పీజీకిి అమౌంట్ పే చేసాం కదా
ఆ
తక్కువ ఉన్నాయండి మా సైడ్ ఐతే ముందు మేము ముందు మేము స్టే చేసిన హాస్టల్స్కి అయితే మంచి చాలా తక్కువ పోత ఉండే కానీ అక్కడ ఫుట్బాంది ఇక్కడ ఇంత ఎక్కువ పెట్టి ఆ చాలా అంటే ఘోరంగా చేస్తా మ ఫుడ్ అయితే మాకు
ఊమ్ అ అలానే అండి ఇక్కడ కూడా అంతే మా సైడ్ కూడా అంతే పీజీ సండేనే అలా చేస్తున్నారు ఫస్ ఆ ఏంటో ఎ పిజ్ జూసిన ఓ ఫు ఫుడ్ బాగుండదు కానీ ఫుడ్ బాాలలేదు కానీ ఇంకా మొత్తం అంతా బాగానే
అంటా
అంతా ఓకే అండి జస్ట్ ఫుడ్ ఒకటే ప్రాబ్లమ్ తర్వాత ఇంకా క్లీనింగ్ కొంచెం ఇజ క్లీన్ అడ్జస్ట్ అ కానీసారి అడ్జస్ట్ అవ్వలేం కదా ఆ ఫుడ్ ఎలా తిన్నాము ఉడి
అద ఓట్లనే ఉంటాము అట్లానే వే విజమాదం అంటే ఎక్కడి పోయినా అంతే అండి
ఉ అమ్మ పీజి షిఫ్ట్ అయ్యేటప్పుడు చుక్కాగా కనిపిస్తాయండి అసలు అమ్మీ సదుకు ఏను ఏమో ఇంకా అసలు ఏం చెయయాలో ఏమో తెలియట్లేదు ఇంకా ఇ ఇ ఫుడ్ కది రా ఇంక ఎక్కడికి వెళ్ళిన ఇంకా అదే ఫుడ్ అదే రొటీని ఇంకా రూమ్ తీసుకోవాలని నెక్స్ట్ ఇయర్మ రూమ్ తీస్తూ అల రే అనుకుంటున్నాం
అప్పుడేతే క ష్ట అవుతుంది కదండి అంటే రూమ్ తీసుకోవడం అంటే మాటలు అ అంటే అన్నీ మనమే చేసుకోవాలి ఫుడ్ ఇ ఫుడ్డు కూరగాయల్వ అన్నీ మనమే తెచ్చిపోవాలా ఇబ్బంది అవుతుంది కదండి
అవును కానీ ఏమ చూస్తాం అండి ఇకా అది కూడా ఇబ్బందే కాకపోతే ఇంకేం చేయలేం కదా ఏదో ఒకటన్నా అంటే ఇ ఇప్పుడు ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఇయర్ కదా ఎక్కువ ఉన్నాం కదా అండి దానివల్ల అలా ఏమి చూస్తున్నాము ఫైనల్ గా ఏమవుతే అది అదు
అదైతే మనీ అయితే సేవ అవుతుంది కానీ ఇబ్బంది ఎక్కువ పడతాము అంటే అలవాటు చేసుకోవాలి ఇంకా అంత త
ఉ మనకి అంటే ఇప్పుడు మనం కూడా ఎక్కడికైనా ఎప్పుడైనా కూడా ఉండాల్సి వస్తుంది కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా ఉండాల్సి వస్తుంది రూమ్స్ లో అప్పుడు ఫుడ్ ఉండదు అప్పుడు ఇంట్లో వాళ్ళు ఉండరు ఇకప్పుడు మన కదండి చేసుకోవాల్సింది ఇంకా ఇంకా అలానే అలవాటు అయిపోతుది ఇంకా మీరేంటండి ఆ ట్రిప్సా అండి ప్లాన్ చేసాము కానీ ఆ టెంపుల్స్ కంటే ఇక్కడెక్కడ మేము వెళ్తాం బాగా ఫ్రెండ్స్ కనీ ఆ క్రైస్తతోనే వెల్ మ మొన్న ఒకసాల తిరుపతికి వెళ్ళం అడి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ మీరెక్కడికి వెళ్ళలేదాన్ని
మేము పోయినసారి అరుణసకి వెళ్ళాం అది ఫ్రెండ్స్ తోనే కలిసి
ఆ
అంటే మనము ఎక్కువ సార్లు ఎన్ని సార్లు ప్లాన్ ఇక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము బీచ్ క వెళ్దాము తిరుమర వెదాము టెంపుల్ వెళ్దాము అ అన్ని సార్లు ప్లాన్ చేసుకుంటాము అన్ని అంటే ప్లాన్ హవా మనయిపోతా న ఇప్పుడుంపోతా పోతా ఎక్కువ చాలా సేగలుస్తూ ఉంటాయి పోవడం కంటే
ఆ అది మేం కూడా మొన్న తిరుపతికి ఆ దేవుడే రప్పించుకున్నాడో ఏమో తెలియదు కానీ ఎన్ని ఎన్ని రోజులు అలా అనుకుంటే ఎన్నిసార్లు అలా అనుకున్నాము ప్రతిసారి ఫెయిల్ అయింది ఇం లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా మొన్న వెళ్ళేసి వచ్చామండి దర్శనం అయితే బాగా అయ్యంది మాకి తర్వాత బాగా ఎంజాయ్ చేసాము అక్కడ రూ అక్కడ ఏమి వెళ్ళాము రూమ్స్ దొరకడం లేదు మాకి దాని కోసం తిరుగుతా నిద్దరు లేక కానీ అంతా అన్ని ఫేస్ చేసి కూడా ఫైనల్ గా బాగా ఎంజాయ్ చేసి హ్యాపీ
అంటే ఇంకా అంత చేసినాం అంత పే చేసినా కూడా ఫ్రెండ్స్ తో వెళంటాం కదా
అదే మరి ఫ్రీ దర్శనం అండి తిరుపతి అంటే ఫ్రీదర్శనం అంటే అసలు
చాలా కష్టం అండి అంటే హఫ్ డే హాఫ్ డేఅంటే ఎక్కువ పడుతదండి ఎయిట్ హవర్స్ పైనే ఎయిట్ హవర్స్ లాగా పడుతుంది ఫ్రీ దర్ అంటే మేము ఒకసారి వెళ్ళి మేం మేము ఫ్యామలీతో కలిసి
అవ ఏమో ఒక మాకే ఒక టూ డేస్ పట్టిందండి కాకపోతే అక్కడ బాగా ప్రసాదం కానీ వాళ్ళు క్లీనింగ్ క్లీనింగ్ కాని బాంటది ఎక్కడంతా తిరుమల అనే చాలా బాగా మంచ చి ప్లేస్ అసలు అక్కడికి ఎన్ని సార్లు వెళ్ళినా బాగా వెళ్ళాల అనిపిస్తాది
నాకైతే ఎక్కువ ఇష్టం అ తే తిరుమల ప్రసాదం బాగ నచ్చుతది అండి లడ్డు
ఆ నాక్కూడా అండి ఆ ప్రసాదం తప్ప ఇంకొకటి బాగా ఎక్కువ తినలేను ఎందుకో ఆ ప్రసాదం అంత రు
చాలా బాగుంటుందండి అంటే మళ్ళీ అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా బాం
ఆ అయ్యప్ప సామీ ప్రసాదం కూడా బాంటది అదంతా దేవుడి మహిమ అంతే
తినాలంటే అదృష్టం ఉండాల టే ఇంకా
ఆ ఆ ఆ వేక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఒకటి మనకు ఒక ప్రాబ్లం ఉంది కదా గర్ల్స్ కి అదొక్కటే అడ్డు పడుపడతాది ప్రతి దానికి ఏదైనా శుభకార్యం గెల్లలన్నా అది ఇది
అంతే ఇంకా మేమైతే ఇంకా ఇంకా వేరే దానికి బీచ్కి ప్లాన్ చేస్తున్నామండి. మేమైతే ఇంకా బీచ్కి ప్లాన్ చేస్తున్నాము వెళ్దాం అనుకుంటున్నాము ఫ్రెండ్స్ తో
ఆ
బావుంటాది ఇంకా ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాల్ అనుకుంటానమో ఇంకా అది అప్పుడే జరుగుతుంది. ఎన్ని సార్లు ప్లాన్ చెస్ నా అ ఎప్పుడు పోవాలని ఉంటుంది అప్పుడు పోవ అప్పుడు పోతే అయితుండే ఉ ఇంకేంటండి విశేషాలు చెప్పాలండి మీరు చెప్పాలి మీరే
ఏం లేదండి ఇంకే మండి
టెంపుల్స్ కి ఏ మన్న పోలేలా అండి అంటే ఇప్పుడు వీకెండ్స్ కదా ఆ మేమైతే టెంపుల్స్ కి ప్లాన్ చేస్తామండి మా ఫ్రెండ్స్ తో కలిసి
హొ మంచి ఐడియా అండి ఎక్కడకంటే అక్కడికి తిరుక్కో కుండా ఆళ్ళ మంచి ప్లేసెస్ ల్ ఎళ్నా కూడా మనకి మంచిదే కదా అప్పుడప్పుడు ఆ ఆ దేవు దేవుని గుల్లో కూర్చుండే దేవుని వోల్లో కూర్చున్నట్టు బాగా ప్రశాంతంగా ఉంటది హ్
అంటే మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వరల్డ్ వార్ రు జరగడం వల్ల ముందే అన్నీ ఆపేస్తున్నారు.
అవునవును అండి సలె ఎందుకు ఇలా జరుగుతుందో ఏమో తెలియదు కానీ మన ఇండియాకే
అంటే ఇరాయిన్ ఇజ్రాల్ ఇజ్రాయిల్ కూడా అంటే వాళ్ళు వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతంది అని తెలుసు కదండి.
ఆ నాకు అది ఇస్త సగం సగమే తెలుసు అండి నాకు పూర్తిగా అసలు తెలియదు అసలు ఏం జరుగుతుందో
అదే ఎందుకంటే ఆ ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ లో ఒకరు పెద్ద వాళ్ళు ఉంటారన్న మాట అంటే అందరికి పెద్ద అంటారు కదా వాళ్ళు వో చ్చేసి ఇరాన్ కి సుప్రీం లీడర్ గా వెల్ ఆహా ఇరాన్ నుంచి ఇజ్ జ్రాయిల్ కి ఈ సుప్రీమ్ లీడర్ గా వెళ్తారు అన్నమా ట ఆ ఆ అంటే ముందు ఇరాన్ అనేది ముందు నుంచే పవర్ ఫుల్ వెపన్స్ అనేది ఆ తయారు చేసే స్తూ ఉంటుంద అనమాట వేరే దేశాలకి తెలియకోకుండా అంటే ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ నుంచి స్టార్ట్ చేస్తాంది అనమాట అది పవర్ఫుల్ వెపన్స్ క్రియేట్ చేసుకోనేకి ఆ అది తెలిసి ఆ అదే అనే వాళ్ళకి తెలిసి వాళ్ళకి ఆ అంటే లీడర్ ఉంటారు కదా ఇరాన్ నుంచి వెళ్ళినారు కదా వా లు పెద్ద ఆ అక్కడ ఇజ్రాయిల్ కి సూప్రీమ్ లీడర్ కదా అతన్ని చంపేసారన్నమాట హ్మ్ అట్లా జరిగి ఇంకా అప్పుడు అప్పుడు ఆ అప్పుడు నుంచి యుద్ధం స్టార్ట్ అయితుంది ఆ ఇరాన్ కి ఇజ్రాయిల్ కి అంటే వాళ్ళు కూడా అట్లా చంపిండకూడదు కదా ఆ ఇజ్రాయిల్ వాళ్ళు
నాకి అస్సలు తెలీదు నేను అసలు ఆలోచించను కూడా అలాంటి వాటి గురించి
జస్ తెలుసుకోవాలం డి అంటే మనం మనం కూడా వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా ఇప్పుడు లైక్ కానీ సిలిండర్స్ కావచ్చు ఆ అంటే ఇరాన్ నుంచి రావడం వల్ల వాళ్ళు ఈ టూ కంట్రీస్ యుద్ధాలు చేసుకోవడం వల్ల మనకి రవ్వకుండా అయిపోయింది మన ఇండియాకి అ సరే అండి ఓకే అండి బాయ్